హలో
హలో వినిపిస్తుంద అండి
ఆ వినిపిస్తుందండి మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
ఏం చేస్తున్నండి బాగున్నారా
ఆ బాగున్నా అండి మీరు బాగున్నారా
ఆ బాగున్నానండి
ఏం చేయలేదండి ఊరికే ఇలా తిన్నాను ఇప్పుడే మీకు కాల్ చేసాను మీతో మాట్లాడదామని
ఏం చేశారు
అండి
చాల రోజులకి గుర్తు వచ్చాను నేను
అలా ఏం లేదండి మీరే బిజీగా ఉంటారు మీరు ఎలానో చేయరని మేమే చేసాము
ఏం మీ ఫ్రెండ్స్ ఎవ్వరు చేయ్యలేదా
నాకంటూ ఫ్రెండ్స్ ఎవరు లేరండి మీ అందరితోనూ మాట్లాడుతుంటాను
నీకెందుకు ఫ్రెండ్స్ లేరండి మీరు ఎప్పుడు తిరుగుతనే ఉంటారు ఫ్రెండ్స్ తో మళ్ళీ ఫ్రెండ్స్ లేరని జోక్ చేస్తారు మాతో
లేదు లేదు ఇంటి కాదు నాకు ఎవరు ఫ్రెండ్స్ లేదండి తిరిగేదంటే నా పడ్ల మీద అంటే ఇంట్లో ఏమన్నా పనులు చెప్తేనో లేకుంటే మా ఊళ ఇంటి దగ్గర వెళ్తా అంటానా సో అలా తిరుగుతా ఉంటాం ఫ్రెండ్స్ తో తిరిగేది తక్కువ అండి
ఎందుకు మీరు అబద్ధాలు చెప్తారండి ఎందుకు చెప్తారు ఎందుకు చెప్పుకోవాలి అట్లా
మీకు అలా అనిపిస్తుందండి మీరు అదే కదా రియాలిటీ ఎవరు చూడరు చూసి జడ్జ్ చేసేస్తారు వాది కరెక్టా కాదా అనేది తెలియదు వాళ్ళు
ఎప్పుడు ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ లేరు అని చెప్తారు మీరయితే ఏని కనిపించినప్పుడు ఎప్పుడు ఫ్రెండ్స్ తోనే ఉంటారు నాకు కనిపించినప్పుడు ఎప్పుడు
మీరు వచ్చేదే ఎప్పుడో ఒకసారి అంటే కాలేజ్కి వచ్చేదే ఫ్రెండ్స్ తో ఇంకా కాలేజీ ఫ్రెండ్స్ తో రాకుండా ఎవర్తో రమ్మంటారండి
ఆ అంటే కొత్త కొత్త వాళ్ళతో అట్లు ఎవరు మాట్లాడరు కదా కనీసం మేము కూడా కనిపించాం కదండి మళ్ళీ
ఆ
మేము కూడా కనిపించాం మీకు వాళ్ళతో ఉంటే మీరు
అలా ఏం లేదండి మీ అపోహ అంతే మీరు కనపడరు నాకి ఏం మాట్లాడిన అంతే లేకుంటే నేను మాట్లాడిస్తాన మీలాగానే మీలాగా నేను దూరం నుంచి చూసి వాళ్ళతో ఉంటే మాట్లాడిచ్చుకోకుండా వెళ్ళిపోయేది అలా చేయను నాకు కనపడితే నేను మాట్లాడతాను లేకుంటే లేదు నాకు కనపడదండి నేను మీ దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడాలి
అదే అండి మీకు మేము కనిపించినంత బిజీగా మీరుంటారు
ఆ మీరు అలా అనుకుంటారండి అంతే ఇంగ అలా ఏం లేదు
ఏమండి ఎక్కడికిీ పోలేదా ఇంకా చూసుకోలేదా ఏమీ జాబ్
లేదు లేదండి చూసుకోలేదు ఇప్పుడు చాలా కష్టంగా ఉన్నాయి కదా అన్ని
ఏందో అండి అసలు చదువుకోడమే వస్ట్ అనిపిస్తంది ఊరికనే
ఉమ్మ్ అలానే అనుకోండి ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఏదైనా బిజినెస్ చేసిన ఇయళకి బాగా డెవలప్ అయితంటిమీ
ఏదో డిగ్రీతో అయిపోకోడదాం స్టాప్ చేద్దాం అనుకుంటే దీంతో ఏం రాలేదు లే అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేస్తిమీ అయినా కూడా ఇప్పుడు రావడం లేదు
ఆ అలా అయిపోయిందండి మన కర్మ అంతే మనం ఇంటర్లో ఉన్నప్పుడు కరోనా వచ్చా తగ్గిపోయింది అది డిగ్రీ అంతా
ఊరికి నెక్స్ట్ కంటీ ఈ స్టడీస్ చేయకోకుండా ఏదన్నా నేర్చుకుంటే ఊరికనే అని
ఉమ్ అవునండి నాకు కూడా అలా అనిపించింది దాని బదులు ఎందన్న నేర్చుకోంటీ ఇయల
కనీసం అదే మన వర్క్ రాదు కనీసం బ్యాక్డోర్ నుంచి పోడానికి కూడా రావడం లేదు కష్టంగా ఉందండి చాలా
చాలా కష్టంగా ఉందండి ఇప్పుడు డబ్బులు ఎంత డబ్బులు కట్టినా తీసుకోవడం లేదు వాళ్ళకి
ఆ వాళ్ళకే నమ్మకం లేదు
ఆ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అంటే స్ట్రిక్ట్ అయిపోయింది అంత సిచ్యువేషన్
మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అలాంటి వాళ్ళు
అంటే ఒకరు ఒకరు ఇద్దరు నాకు తీలిదండి మా మామ కి తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే ఇంకా ఫ్రెండ్స్ కి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చెప్తంటే విన్నాను
ఆ
చాలా కష్టంగా అయిపోయింది బ్యాక్డోర్ నుంచి వెళ్ళడం గాని
అవునండి నేను కూడా చాలా మందిని అడిగినానా నమ్మకం లేదంటారు ఏం చేయడం ఇంకా
ఆ ఇప్పుడు చాలా కష్టంగా అయిపోయిందండి
స్ట్రెస్ అయిపోతున్నాడు ఊరికే ఆలోచించి ఆలోచించి
ఇంకా అంతే అండి మనం అది తప్ప ఇంకేం చేయలేము
మీరు ఏం చేద్దాం అనుకున్నారు మరి
తిలిదండి అదే కన్ఫ్యూజన్ లో ఉన్నాను ఏం చేద్దాము డబ్బులు ఎలా సంపాదించుకోవాలి చాలా కష్టం కదండి ఇప్పుడు డబ్బుల్లు సంపాదించుకోవాలంటి ఈ ఇరవై వేలు ముప్పై వేలు జీతం వచ్చినా ఖర్చు లకే సరిపోతాయి
ఇంకెట్లు వస్తాయిండి ఇప్పుడు అద అది వచ్చేదే కష్టం ఇప్పుడు
ఆ మరీ సంపాదించి ఆ డబ్బులు మిగిలిచ్చుకోవాలండే ఇగ ఎప్పుడు ఇంక మనం ఎంత సంపాదీయాలి డబ్బులు ఎంత మిగిలి వేయాలి
ఇప్పుడు టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ వచ్చేది కూడా కష్టమేనండి ఇంకా మనకి ఫార్టీ ఫిఫ్టీ ఇక్కడ వస్తే అసలు జాబ్ దొరకడమే కష్టమయిపోయింది
ఆ ఇగ జీతం ఎక్కువ ఉంటేనే పెళ్లి చేసుకుంటారు సంబంధాలు వస్తాయి
ఆ
తక్కువ ఉంటే పట్టించుకోరు అది కాని మాకు ఆస్తి గాని లేదు ఇగ డబ్బులు ఎప్పుడు సంపావించుకులేదు భయం వేస్తుందండి
మిడిల్ క్లాస్ అమ్మాయినా పర్లే నువ్వు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అంటే అర్ ను చేసినవ్ అనుకో మంత్లీ కి నువ్వు కూడా నీతో నీ కన్నా నువ్వు నీ అంత కాకుండా నీ కన్నా కొంచెం చదువుకున్నావని చూసుకో అంటే ఒక డిగ్రీ ఏదో ఒకటి చేసుకోవచ్చ ఆమె కూడా
ఆ
అమెకు ఒక ఫిఫటీన్ ట్వంటీ వచ్చినట్టు
ఆ
మానూరు మన ఊర్లో మనం బతికేయొచ్చు ఆ అమౌంట్ సిటీస్ లో బతకడం కష్టం
అదే అండి కానీ ఇప్పుడు తింటాము తినేకి ఖర్చులకి సరిపోతే ఇంకా సంపాదించుకోవలే ఉంటాయి కదా ఆశలు కళలు
ఒక్కరిది అదే అదే ఒకరిది సంపాదన ఖర్చు పెడితే ఒకరిది ఎత్తి పెట్టుకోవాలా
ఆ అదే అదే అది కొనుకో
ఇద్దరు సంపాదయాలలా ఒక్కరు సంపాదిస్తే అది అస్సలు కాదు
ఆ కాదులేండి ఎంత సంపాదించినా అయిపోతానే ఉంటుంది
అందుకే అండి ఏం చేస్తామంటే చూస్ చేసుకునేటప్పుడే ఒక డిగ్రీ అయిపోయిన అమ్మాయినీ అన్నా చూస్ చేసుకోవలి కనీసం డిగ్రీ ఏదో పని చేసుకునేటట్టు ఖాళీగా ఉండే అమ్మాయి కాకుండా
లేదండి జాబ్ చేసే వాళ్ళకి చేసుకుంటా ఎప్పుడు ఇప్పుడు ఇద్దరు చేస్తేనే బతకలేము ఇంకా ఒకరినే చేసి బతకలంటే సిటీలో చాలా కష్టమైంది
నువ్వు జాబ్ చేసే అమ్మాయిని చేసుకోవాలంటే ఫస్ట్ నువ్వు జాబ్ చేయ్యాలండి ఇప్పుడు
అదే అదేం మీకు చాలా టెన్షన్ అయిపోయింది దానికోసం
ఆ
ఏం చేయయాలో అర్థం కాలేదు
కనీసం ఒక నువ్వు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నా నువ్వు నువు మ్యారేజ్ చేసుకునేలోపు నీకు అంత రావాల శాలరీ ట్వంటీ ఫైవ్
ఇగ అంటే ఎక్కువే రావాలండి తెచ్చుకుంటాను కష్టపడి
ఎక్స్పీరియన్స్ బట్టి నీకు చాలా ఛాన్స్ వస్తుందండి నువ్వు మీరు పోతే మీరు చూసుకోవడం లేదు అంతే
అవునవును కరెక్టే లేండి అంటే చాలాంట్లో వెళ్ళాలి అర్థం కావడం లేదు
ఎంసీఏ క్వాలిఫికేషన్ ఉంది ఎవరన్నా తీసుకుంటారు
అవును కరెక్టే అండి ఇప్పుడు ఒకసారి వెళ్ళితే మళ్ళీ ఇంకా ఎనకి రాలేం కదండి ఒక దాని
రాలేము అట్లని అట్లా గడిచిపోతున్నాయ్ ఇయర్స్ ఇయర్స్ గడిచిపోతున్నాయి మనకి మన క్వాలిఫికేషన్ కి బట్ తగ్గట్టు జాబ్స్ రావాలంటే రావు
రావులేండి కానీ అలానే ఉంటే అప్పుడు ఒక దాంట్లో వెళ్ళాక మళ్ళీ అక్కడే ఆగిపోతు అని ఆలోచిస్తున్నాను
ఇంగ అంతే అండి ఒక దాంట్లోకి పోయి కూర్చుంటేనే అర్థం అయ్యేది ఎక్స్పీరియన్స్ బట్టి ఇంకా ఇట్లనే అనుకుంటే ఇట్లనే అయిపోతది నేను అది ఆలోచిస్తున్నా మా ఇంట్లో వాళ్ళు ఒక విధంగా ఆలోచిస్తున్నారు
హ్మ్ ఇంట్లో వాళ్ళకి తెలిదు కదండి బయట సిచ్యువేషన్ ఏంది ఎట్లా అనేది
మా ఇంట్లో వాళ్ళు ఇట్లనే సాఫ్ట్వేర్ సైడ్ పోవచ్చు కదా అంటున్నారు
అందరూ అదే అంటారండి ఏమైపో ఏం చేసావంటే ఎంసిఏ అంటే మళ్ళ ఇట్లా నెక్స్ట్ సాఫ్ట్వేర్ జాబేనా అంటారు
పోవచ్చు కదా అంటన్నారు బ్యాక్ డోర్ నుంచి పంపించేకన్నా రెడీ ఉన్నారు కానీ ఆడ ఛాన్స్ లేదు అసలు చెప్తున్నా ఇప్పుడు కి సరిపోతా అంటే అక్కడకి సెటిల్ అయినామంటే అక్ అక్కడ అసలు సేవ్ చేసుకోలేమండి అక్కడ ఎంతున్నా తిరగడానికి తినడానికి మనం సంపాదించింది అ అట్కి అయిపోతాది
హ్మ్ అదే అదే లేండి అదే కొంచెం ఎక్కువ సంపాదించుకోవాలా
అ అదే
ఆ సిటీలో ఖర్చులు చానా ఉంటాయి మనకు వచ్చే జీతం సరిపోదు
సరిపోదు అని నేను ఆలోచిస్తన్న నా ఇంకా గవర్నమెంట్ జాబ్స్ కి ట్రై చేద్దామా అంత ఈజీగా వచ్చేది కాదు
గవర్నమెంట్ జాబ్ రాలంటే అదృష్టం ఉండాలి చానా కష్టపడాలి
ఎంత లేదన్నా టూ ఇయర్స్
ఆ టూ ఇయర్స్ పైన కష్టపడాలి బాగా
అదే అదే అన్ని రోజులు ఖాళీగా కూర్చోవడం అస్సలు కాదు
హ్మ్ కాదండి ప్చ్ ఏం చేస్తావు అలా అయిపోయింది మనము డిగ్రీ లో నుంచి ఇట్లా గవర్నమెంట్ జాబులకి ప్రిపేర్ అయుంటే డిగ్రీ అయిపోయాక కొంచెం ఉంటాంది
ఇప్పుడు కూడా అంతే అండి ఏ అంత స్ట్రెస్ ఉన్న జాబ్ లేకోకుండా చూసుకొని మనం అట్ ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉండాల గవర్నమెంట్స్ దానికి ఊరుకే ఉండకూడదు
హ్మ్ చాలా కష్టమైతుందండి ఇప్పుడు వన్స్ మీకు పెళ్ళి అయ్యాక ఇంకా మీకు ఇవేమి ఉండవండి
అమ్మాయిలకి ఛాన్స్ ఉండదులేండి ఇంకా వచ్చే ఎక్కువ ఉంటాయి సమస్యలు
ఆ అబ్బాయిలకు కూడా అండి ఇంకా అబ్బాయిలు చూసుకోవాలి కదా అమ్మాయిల్ని అప్పుడింక అబ్బాయిలకి ఆ ఇంకా జాబ్ చదువుకోడానికి ఇంకా అసలు అట్లా టైం ఏమి ఉండవు
మేం ఉందా ఏం లేదండి కొంచము ఒక కొన్ని సంవత్సరాలు కష్టపడి మనీ ఎంత సేవ్ చేసుకొని ఏదో ఒక బిజినెస్ పెటుకోవాలి అంతే ఇంకా
ఆ అంతేనండి అందరు ఆల్ ఇప్పుడు అందరు అ అలాచ్చి బిజినెస్ చాలా మంది పెడత్ న్నారు అవి కానీ ఎక్కువ అయిపోయింది దాంట్లో కాని కాంపిటీషన్ చాలా ఉంది హలో
అంతే అండి ఎక్కువవుతుంది అంటే బిజినెస్ అనేది
హలో హలో హలో వినిపిస్ మీ వాయసు స్ట్రక్ స్ట్రక్ వినిపిస్తానండి
తె లేదా అవున్ అవునా
అలానే పిలిపిస్తాందిండి ఆ ఇప్పుడు కొంచెం బెటర్ అండి
నాకు బాగ్ వినిపిస్తదండి మీది
ఆ ఇప్ కానీ మీది నాకు సరిగ్గా వినిపిలేదండి ఇప్పుడు గానీ సరిగ్గా వినిపిలేదు
సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ ఉందే మోలే సరే ఉంటానండి
ఆ సరే అండి
ఉ
ఆ ఇన్ వినిపిస్తుంద అండి ఇప్పుడు
మాకు వినిపిస్తుందండి హలో